హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
తీన్నారా
ఆ తిన్నం మీరు తిన్నారా
ఆ తిన్న ఏం చేస్తున్నారు
ఉరికెనే కూర్చున్న
ఆ చెప్పండి మీకేమంటే ఇష్టం
మాకు అంటే ఇష్టం
అ ఎట్లా చేస్తార అవి
తెలంగాణ సిష్ట మాకు మేలవాడ కొ దలా మ క అ మ ఇ
దోశ తిన్నారా ఎప్పుడనా
దోశలు తిన్నాము
ఉ
న దల
ఆ
వదల మిక అజ స్వామి అంటారు ఏమేం చేస్తారు ఎలాగ జరుగే ఉండి
మా ఊరు నుండి ఆటోలు గాని కాార్లోగానే వెళతా మీర ఎ వెళ్తారు
మేము మాట తీసుకొని వెళ్తాం
ఆ హ అక్కడికి వెళ్తాము అక్కడ వెళ్ళి బొన్నం చేస్తాము
పోనం ఎక్కడికి ఇస్తారు
బ ఆటో తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఓదల దగ్గర చేస్తాం
ంట అ లో ఉంట
మంది జనాలు బాగుంటున్నా
హలో అల్ లో హలో హలో విన్పిస్తుందా అండి